హలో హలో
ఈరోజుల్లో ఫైల్ అనిపిస్తున్నా అండి
ఆ నీ వాయిస్ ఎందుకు కట్ అవుతుంది అ
సిగ్నల్ బానే
ఏమ ఇందాకైతేసలు వర్ వర్ వచ్చి పోయనా
సార్ ఏం చెత్తన్నవ్
టీవీ కి కనెక్ట్ చేసావా
ఆ ఆ ెర్ విష ఇంకేమంట అండి ఓ అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద డెసిషన్ తీసుకునే టైం లో ఉ దివ్య ఏద జాబ్ చెత్తాంది మే తవాదు జీ మళ్ళ అయిన ఇ గు చందు కొన్ని చెప్పంద మీకా టంట ఉహు మళ్ళా రీసెంట్గా ఎప్పుడనా కలిసిండా నే ఆ ర చ సకి మా ఇ చెత స చె ఇ దాన్ని డ్రెస్ ఇచ్చేసినావానే
ఏ విచ్చేషిని ఇయ్యలేదే
ఆ ఏంటో అసలు అదిాల నా దగ్గర తీసుకుపోయిందిగా నా జర్కిన్ ఇయ్యాలే
అహ నేను గాని ఏం వేసుకుట నా లూజ్ లూజ్ అయిపోయింది అంత ఇప్పుడు నేను ఎసుకున్నాను అట్ ఇట్ భుజం సైడ్ షోల్డర్ సైడ్ జారే పోతుంది
అది నేను ఎసుకున్నా కాబట్టి
చాలా లూజ్ అయిపోయినాయి దాన్ని పక్కా పెట్టేసిన
ఆ టై ట అకీ ట్రై ట పవస్ ఎందుకే
ఎంత నేనున్నా నాకు స ఎసుకో స ఇంగ రాదు ఇగ నువ్వన్నా ఎసుకో నీకన్నా వస్తది కదా
ఎమ్ముకి వేసుకుంటా ఎమ్ముకన్నా
నీకు ఏ నోరుతట్లా అట్ల అంటాన్నావే నువ్ అసలకు
ఎందుకే
మల్లి లేకపోతే ఏమో తెలుసు కదా అబ్బాయి బాయ్ అండ్ గర్ల్ అని చెప్పేసి ఎట్ల అంటున్నావు నువ్వు
అంటే ట్రయల్స్
ఆ ఏం లేదు నన్ను చెంపకు తీసుకోడతాడు ఇగ
ఓకే
ఈసారి నిథిగ పండగ వచ్చినప్పుడు పట్టుకొస్తాలే
ఎందుకే ఉ
ఎందుకేంది నీకు బానేంది నువ్వున్న వేసుకుంటావు కనీ నేను నా దగ్గర ఉన్నప్పుడు నేను అది నేనే ఇంకెవరికన్న ఇచ్చిద్దాం లే అద అట్లే వద్దన్నది కదా అన్నట్టు అనుకుంటాన మీకు బానే ఉన్నది మంచి సైజ్ వస్తది ఇంకేది మంచి డ్రెస్. తేనే అది పాపం అది గొన్నప్పుడు ఒకటేసారి ఎసుకున్న దాని తర్వాత మనమే దాన్ని వాడేసినాము.
అవున అంకుల్ ఆ కంప్యూటర్ క్లాసులు ఏమో గాని మనమే రచ్చ.
మ్మ్ మనం టైం పాస్కు పోయినం అసల్కు
కాదే వాళ్ళు. మరి సర్టిఫికెట్ తెచ్చుకుని ఏం చేసిందట మరి
ఏం జేయను పూజిత్తాలు రోజు.
అప్పుడు హైదరాబాద్కి పోయిన్నవు.
ఆ అప్పుడు పోయి కొన్ని రోలు అయ్యి ఆ పోయింది అట్నే పోయి త చేసింది కొన్ని రోలు చేసిన తర్వాతకి తనకేమో హెల్త్ ఇష్యూ ఏమో ఫీవర్ లాంటిదే ఏమో వచ్చి చాలా సీరియస్ అయిపోయింది. నంటా
నాకేమో మా ఇంట్లో తెలిసిందని జేప్పింది.
అది కూడా దెలిసింది నాకైతే ఇట్లు చెప్పింది మా ఇంట్లో ఇష్యూ అయింది అవ దానివల్ల హెయిర్ కట్ గిట్లా చేపించుకుందంట.
ఏం జేపించుకుంది.
హెయిర్
గుండు చేపించుకుందిగా.
మరి ఆ టైం లోనే అంట ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్ వస్తనే చేపించుకుందంట.
అదేందే
ఏమో అంతా చికాగుల కనిపించి చాలా చాలా వీక్ అ పిన్న అంట అసలుకు అంతా ఏమో చేతబడ్లు అవి ఎసిల్లంట
అమ్మనియమ్మ
అట్ల చేసేసరికి ఇగ ఆమెకు చిరాకనిపించి ఇగ చేసుకున్న హాస్య అన్నది
అపోల్ అక్కడికి వెళ్తం కాదు
చేసుకున్నా అన్నది దాని తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా తెలిసినా అని చెప్పింది ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు బట్ ఒ నెక్స్ట్ ఇయర్ జేసుకుంటాం అని చెప్పింది తను
ఆయనేం జాబ్ జేత్త ఏం జాబ్ జేత్తన
తను వచ్చేసి అప్పుడతే పెట్ లు బంగ్లో ఏసే
అవున
కొన్ని రోలు ఈమె హైదరాబాద్ పోయినప్పుడు తను కూడా హైదరాబాద్ పోయ్యే గాడేం చేసిండో మళ్ళీ ఇక్కన్నే చేస్ ఇక్కడ వ్యవసాయము మరేమో చేత్తనని చెప్పింది
మ్ హు కానీ మస్తు బక్కగా అయ్యింది కదా ఫోటోస్ ల వీడియోలో
వామ్మో ఆ పబ్లిక్లా ఇద్దరు కల్సి న ఫోటో అసలు నా గూడా ఒకసారి కొల్లబ్రేట్ చేసిండు తెలుసా
నా జేసింది గానీ నేన్ జేయలే
నా నేన్ నాక్ ఇతన్ ఈమె చేయలే నాకు ఆయన చేసిండు కొల్లాబ్రేషన్
స్నానం చేయలే
చేసింది కానీ నేను నన్ను అడిగింది ఎందుకు చేయలేదు కొల్లబ్రే ట్ చెత్తంటే నేనుచేయను అన్నా
హు
బానే పెడతంది పోస్ట్లు ఇద్దరు కలిసినయి అందరు ఒప్పుకుండే ఇంకేం ప్రాబ్లమ్ ఎ ఇంగ
అందరు ఏమున్నరు వాళ్ళ అమ్మేగా
వాళ్ళ అమ్మా అటు వాళ్ళ పేరెంట్స్
ఆ
అందరు ఒప్పుకుండే ఇంకేం ప్రాబ్లమ్ ఇక నెక్స్ట్ ఇయరే మ్య ఈ ఇయరే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారంట బట్ ఆమె వాళ్ళకి అప్పుల గిప్పు న్నాయంట ఈ ఒక్క ఇయర్ కష్టపడితే అవి తీరిపోతే నెక్స్ట్ ఇయర్ అయితే మనం పెళ్లి చేసుకోవచ్చు అని చె చెప్పేసి అన్నారంట ఇద్దరు అనుకొని ఇగా ఇయర్ చేసుకోలతే ఇయర్ అయిపోదు ఇయర్ సమ్మర్ లో అయిపోదు అసలుకు
అహా అయినది కూడ పెద్ద ఏజ్ కూడ కాదు అంటే లైకు నాకు తెలిసి ఇప్పుడు ఎస్సు ఎమ్ము కంటే చిన్నోడే
ఏమో మరి కావచ్చు ఎస్ కంటే చిన్నోడే మరి ఎమ్ముకంటే తెలివదు ఇగ
హు ఎవరు మ్ హూ అయితే మోన్న ఇంట్లో గొడవయిందిగా అబ్బుడు కోపం వచ్చి తనంట పార్టీ చేసి పార్టీ లాగా చేసినంట అర్థం చేసుకో
పార్టీ ల
పార్టీ లాగ అంటే పార్టీలు ఏం చూస్తారో అది
ఆ ఓకే
వాటర్ డ్రింకింగ్ అయితే నేను
ఇద
మొత్తం అయిపోయినంక నేను కాల్ చేసి అంటే ఇప్ డు వరకు ఏం లేదు మళ్ళ ఎందుకు స్టార్ట్ చేసినావ్ అన్నట్టు అడుగు ఆ అయితే నిను తిడ్తే ఇగ నీ వల్లనే కదా నేమి నాకు అడ ఏం చేయలో అర్ధం కావలే నును నవ్వు రాకుంటున్నావు వాళ్ళు నిన్ను మిమ్మర్లు కొట్టిరు నువ్వు రోడ్డు మీద ఏడ్చుకుంటుంటే నా వల్ల కాలేదు నేను ఏడ్చుకుంటా ఆ పన్చేస్ ఆ అది ఇది అని అన్నాడు అన్నాంక ఇగ నువ్వు మారవు ఉస్తవ దానికి అంతగా నవ్ అవసరమా తర్వాత ఇప్పుడు మళ్లనీకి అదే అలవాటు అయితది ఇప్పుడు మళ్ళా అల్ బంద్ అయింది మళ్ళా స్టార్ట్ అయితది అందుకే నాకు నువ్వనా కోపం వొత్తాంది నీక్ నాకు అదీది అని ఒర్లినావ్
మ్మ్
ఒర్రినా నీతోటి ఇదే చికాకు పో అనుకుంట కట్ చేసిండు తెల్లారేమ్మటే నేను ఇటు పోయినగామావ్ అటూ
మ్మ్
మ్మ్ ఇంగ అటూ పొంగానే ఎటుపోయినావ్ నాకు చెప్పకుండా ఎవరికాడికి పోయినావ్ అది ఇది అని ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు మళ్ళీ బ్లాగ్ చేసుకుండు ఇగా
మ్మ్ హు ఇగ అది నెలకొకసారి ఉన్
మ్మ్ ఇప్పుడు అన్ బ్లాక్ లోనే ఉంది మళ్ళా
మ్మ్ హు అయినా కూడా అట్లున్నా కూడా మా అమౌంట్ కావాలంటే కొట్టిండు ఇంకా రేటే ఇంకా
అవునా మ్మ్ హు బంధయింది కదా మల్లెందుకు వచ్చినావ్
మ్మ్ ఆ నాతో ఎమ్మయితే అన్ అంతకముందు కొక్స్ అంటే మీ గొడవ కాక ముందుకు ఎప్పుడంటే ఇంట్లో మామయ్య అట్లా స్టార్ట్ అయినప్పుడు గొడవ స్టార్ట్ అయినప్పుడు కొత్తలో ఎప్పుడండి లాస్ట్ ఎగ్జామ్ ఆ రోజు నాతో నెక్స్ట్ క్స్ డే టూ డేస్ బ్యాక్ నాతో అన్నాడు ఎస్సై ఇంటికొచ్చి ఉంది కదా అప్పుడు నువ్వు చెప్పలే నాకు ఎస్ వచ్చిన విషయం ఎట్లా ఎస్ వచ్ వచ్చిండు కదా అయితే నాకు చిన్నరొడ్ తోటి కనిపిచ్చిండు అనా అన్నాడు ఎమ్మునాతోనే అయితే నే అన్న ఆ వచ్చిండు అని చెప్పానా నేను
మ్మ్
మ్మ్ అదే మాసై మా మొన్న కూ మొన్ననే మొన్న కూడా కాదు తీ ఆప్ ఇగ ఆ మొన్నట్లా మామ య్య అట్లా స్టార్ట్ అయిన గూడనే ఆ మధ్యలోనే మా ఇంటూ పొద్దు పొద్దున్న అంటే పొద్దు పొద్దున్న ఏం గాదు నైన్ గావచ్చు నైన్ నే అయితే ఆ టైమ్ వరకు కు అట్ల రోడ్ మించి ఓతుండు మరి నన్ ఆ నన్ను చూసిండు మరి నేను గుడ పొద్దున్నే పొద్దున్నే ఆ వాకిల్లో కూచ్చున్న వాకిల్లో కుచ్చోనిన్నా టైంలో అది అట్ల అడు ఓతుండే రోడ్డు మీదకి
పలకరిచ్చి పలకరియ్యడు
మ్మ్ మా ఇంటి ముందు నుంచి కాదు ఇటు మాకు ఇటు సైడ్ ఏం జెప్పా లే నీకు అంటే ఈ రోడ్డు కాదు ఇటు కంక రోడ్డు లేదా
ఆ హా
తునుండు ఇటు చూస్తేనే కనిపిస్తా కదా రోడ్ మించి పోతాంటే బయట్నే అక్కడ బైట వాకిలివుగుతున్నా పోతుండే మరి ఎటు పోయిండో
ఒట్టు మాదిగూడ కట్టిత్తారే
ఆహా
ఉమ్మ్
అ
గోడ కడతారు సరేమో మరి బాయ్
ఆ బాయ్